ఆ హలో దిలీప్ గా ఆ నా పేరు మీ పేరండి
ఆ మా పేరు దిలీప్ అండి
ఎక్కడ ఉంటారండి మీరు
ఇక్కడ నేను మంచియాల్లో ఉంటామండి
అవునా నేను గోరఖన్ని ఉంటానండి
నేను జాబ్ చేస్తున్నాండి ఇప్పుడు
ఆ జాబ్ చేస్ న్నానండి నైట్ షిఫ్ట్ వెళ్ళాలి
నైట్ షిఫ్ట మరి పొద్దున్న కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి చేత్తార
చేస్తామా చే చేస్తామండి కాకపోతే నాకు ల్యాప్టాప్ లేదు అదే
ల్యాప్టాప్ కాదు కాల్స్ మాట్లా టెలికాలింగ్ కదా టెలికాలింగ్ జాబ్స్ అండి టెలికాలంగ్ జాప్ ఈ రోజే నేను మీటి టిట్ అటెండ్ అయినా రేప ఎల్లుండి త్రీ డేస్ వర్క్ షాప్ ఉంటా అంటే అంటే ఇలా జ అంటే ఈరోజు జస్ట్ క్లాసు రేపు ఆ జాయిన్ బ్యాంగ్ళూరు బ్యాంగ్ళూర్ లేదు బెంగళూరు బేస్ కంపెనీ ఆ బ్యాంగళూరు నుంచి అంటే వర్క్ ఫ్రమ్ ఆ బెంగళూరు కూడా ఉన్నది హోమ్ హోమ్ ఉన్నది నువ్వుయి ఆఫీస్ లో కూడా వేకోచ్చు జా బెంగళూరు లేదంటే ఇట్లా మన వర్క్ ఫ హోమ్ తీ కోఓచ్చు
హోము లేదంటే బెంగళూరులో వెళ్ళి చేసుకోవచ్చు రెండు ఆప్షన్
ఏ బెంగళూరుకి పోతే తథర్టీతో మన జరిపోవ శాలరీ
థర్టీ థౌసండ్ బాగ అవును ఇక్కడ సరిపోతాయి ఎందుకంటే అక్కడ సిటీ కాబ సరిపో పోరు
ఆ సరిపోదు సరిపోదు ఇక్కడ మంచిగా ఎట్లా అంటే ఆ కాల్సోస్తాహ్ మాట్లాడుకోవాలి ఏది ఇన్సూరెన్సు ఆ ఇప్పుడు క్రెడిట్ కార్డు ఫుల్ లోన్ కావాల వస్తాయి కదా కాల్స్ అదే డైలీ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు నీ కాల్ హండ్రెడ్ అట్లా కాల్స్ వస్తుాయి ఎట్లా రిసవ్ మనకి నెంబర్ వస్తుంది డేటా వస్తుంది మనం మళ్ళకి కాాల చేస్ తీసుకోవాలి కస్టమర్ కాల్ చేసి మాట్లాడాలి ఈ కస్టమర్ సర్వీస్ ఏమో వాళ్ళ ప్రాబ్లం అని సాల్వ్ చేయడం ఈ పొజిషన్ ఉన్నాయి టెలికాలింగ్ ఇప్పుడుప్పు అ ఇప్పుడు టెలికానింగ్ అయితేనేమో మన ప్రొడక్ట్లు ఉంటాయి కదా ఇప్పుడు మన ప్రొడక్ట్లు క్రెట్ కార్లు లేపోతే డెబి కాడ్లుకావాలనుకున్నళ్ళకి టలికాలింగ్ లా అఆ సర్వీస్ ఒకటి ఉన్నది టెలికాలింగ్ ఉన్నది ఆహా మళ్ళ హెఆర్ కూడా ఉన్నాయి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి హెచ్ఆర్ టీమ్ కూడా ఉన్నది హెచ్ఆర్ కూడా ఉన్నాయి రిక్రూట్మెంట్ చేసుకోవాలని టెలికాలింగ్ ఉన్నది కస్టమర్ సర్వీస్ కూడా ఉన్నది అంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం అయితే కస్టమర్ ఫోన్ చేస్తాను వాళ్ళు రిజాల్వ్ చేయాలి చెస్తావు గ ప్రాబ్లమ్ వచ్చినా బ్యాంక్ లో పైసలు కట్టే కాాళ గది ఆ కస్టమర్ సర్వీస్ నీకు ఏదైతే మంచిగా అనిపిస్తదో రేపు చెప్తా అన్నారు రేపు చెప్పి మనం సెలెక్ట్ చేసుకు కుంటే ఇది ఆఫర్ లెటర్ పం
అవునండి సరే అండి అయితే మనకు మొబైల్ మ అయిపోతయి కదా ఇది
అడి
ఆ లాప్టప్ అవ అవసరం లేదు
ఏమవుసరం లేదు
ఆహాహ అంటే మనం మనకు ఎట్ల ఇన్ఫర్మేషన్ ఎట్ తెలుస్తుంద అండి
వాళ్ళ డాట పంపించే స వాట్సాప్ల్స్ ఎక్సెల్ షీట్ అదే చెప్ తండు ఎక్స ఎల్ షీటర్ ఏమేం కాల్ చే ఇ ఉంటే మొత్తం వర్క్ చేస్తా ఉంటె
ఆహ అంటే మనం మనం ఆఫీస్ వెళ్లాాల్సిన అవసరం లేదు మొన్న అ
వర్క్ ఫ్ర వర్క్ ఫ్రం హోమే
నవును
అనెగ నె అనె కంపెనీ ఇట్ల వన్ మంత్లీ చేయించుకొని ఎ కొొడతారు కదా చాలా మంది సో అ అట్ల డౌట్ ఉంటుందని చెప్పి పె వాళ్ళు ఏం చేసీరు డైలీ బేసిస్ కూడా చేసారు వీక్లీ పేమెంట్ కూడా వేసారు
వీక్లి పేమెంటు డైలి చే సా
ఆ త్రీ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు వస్తుంది ఎనీ ఫోర్ అవర్ ఫోర్ అవర్స్ చ ఫోర్ అవర్స్
ఊహు ఇది ఎట్లా ఎయిట్ అవర్స్ ఉంటదా జాబ్
హా ర పటీ టైమ్ అయితే న ఫోర్ అవర్స్ ఫుల్ టైమ్ ఎ మనింగ్ టెన్ టటువెన్
మార్నింగ్ టెన్ టు సెవెన్ అంటే జనరల్ షిఫ్ట్ ెక్కనే కదా అండి అంటే దీనికి డాటా అంటే ప్రూఫ్స్ ఏమైనా పెట్టాలా అగ్రిమెంట్
ఏం లేదు ఆధార్ కార్డు పంపి ఓటీపీ చెప్పేసేయాలి మనం
మోటిపి
మన అది ఫస్ట్ వెరిఫికవషన్ ఇప్పుడు ఏమ ఐడి వెరిఫ ప్పు ఐ వెరిఫికేషన్ జరాట అంటే ఇంత ముందు ప్రీవియస్ క పిల్లా పీఎఫ్ గఎఫ కుంటే జాయిన్ గారుదన్నట్టు మాట్లాడారు
పిఎఫ్ మరి మకు పిఎఫ్ ఉంది కదా మరి ఎట్లా
ఆ అంటే యాక్చువల్లీ ఇప్పుడు అకౌంట్ లో డబ్బులు ఇస్తారు కదా శాలరీ ఎప్పుడైనా కస్టమర్ రెండు రెండు జీతాలు ఎత్తరా కదా
అవును అవును
ఎట్లా ప్రాబ్లమ్ అవుతుంది కావచ్చు
తెలుసుకోండి కరెక్ట్గా మనం వెళ్ళి కళ్తాం లేదంటే మీరు రమ్మంటే వస్తాం మంచి రళ్ాలు కదా మీది
ఆ మంచిగా రమ్మా అవసరం లేదు కాల్సనే మీటింగ్ అటెండ్ అవ్వడు ఇక్కడ నేను పంపి లింకు పంపించేస్తా నేను జాయిన్ అయిన తర్వాత ఒక వారం రోజులు శాలరీకి ఇట్లా తీసుకున్నా ఒక రోజు శాలరీ పాడా కూడా నీకు ఇస్తా
ఆహా సల్్రియా ఓకే అండి ఓకే టైమ్ చూసి వెళ్దాం లేదంటే మీరు ఇక్కడ వచ్చినా కూడా కలిసి చెప్పినా పర్లేదు నేను ఒక యాప్ గురించి చెప్ప చెప్పాను కదా ఒకసారి ఒకసారి వాళ్ళకి ఫోన్ చేయండి మీరు
ఆ పేరు ఏమ అన్నావు కదా
బిగబన్నారాండి అది అది ఒకసారి ఫోన్ పర్లేదండి అది బాగానే వస్తుంది వీది వరకు అయితే మనం తెలుసు చెప్పుకుందాం మీరు చెప్పింది అది చేద్దాము
అమ్
హండ్రెడ్ పర్సెంట్ చేద్దాం ఏందంటే మనకు పార్ట్ టైమ్ లేక లేదంటే జనరల్ షిఫ్ట్ లేక మార్నింగ్ నుంచుంటే ఈవినింగ్ వర్కున్నారు ద చేద్దాం
షిఫ్ట్ లెక్కడ లేకపోతే ఫోర్ అవర్స్ అనే సరిపోతది త్రీ ఫైవ్ హండ్రెడ్ వచ్చినాయి కానీ పదిహేను వే మంత్లీ అవి ముట్టకుండా వన్ మంత్ ముట్టకుండా ఉంటే అది కూడా పదిహేనేవేలువుంది లేకపోత వీక్ లి పేమెంట్ పెట్టుకుందాం ఓ రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు లెక్కన తిస్కో వచ్చు కదా
అవునండి కరెక్టే ఏదైతేంది అది చేస్తే అయిపోత దండి అవునండి
బాగుంటది నేను అడుగుతా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడే మీటింగ్ అయిపోయింది ఒకసర ఆ ప్రాసెస్ చెప్పిస్తా చెప్పినాం ఈ రోజు జస్ట్ ఒకటి కంపెనీ గురించి చెప్పిరు వాళ్ళ తే ఆ ఇప్పుడు రేపేమో జాయినింగ్ ఆఫర్ లెటర్ సెండ్ చేస్తా అన్నారు వాట్సాప్ లో మెయిల్ కు పంపిస్తారు ఇంకా తెలివాది రే అది రేపు రేపు ఉంటదింట మీటింగ్ అయితే అ ఆ నాతో ఎవరైతే మాట్లాడారో ఆమె అమ్మాయి కూడా ఇట్నే జాయిన్ అయింది అంట వాళ్ళ ఫ్రెండ్స్ మంచి గా ఎర్నింగ్ చేస్తూరట ఈమెకు టైం దొరుకుతులేదంటే పాప ఉన్నది కొంచెం ఎంతో కొంత తక్తారా మీరు పదివేలు లాతార అంతే
ఆ పర్లేదు
వున్నాయి ఎందుకంటే నీది కూడా ఆ అనే ఆ ఆమె ఏమన్నాదంటే మేము కూడా హైదరాబాద్ ఏ కదా నేను కూడా ఇట్లా ఫిఫ్టీన్ హండ్రెడ్ కట్టి కూడా మోస పోయినము ఇది అట్లా లేదు వెజి ఇగ జెన్యుూన్ ఏ ఉన్నది అని చెప్పిండి ఆ న ఉన్నది ఒకవేళ నీ అయితే నీ కూడా నీ మీ కూడా ఏమన్నా కాల అలా కూడా నేను చెప్తాను మేడం అని నేను కూడా చెప్పినాను అ ఇంకా దీనికంటే ఎక్కువ డబ్బులు వచ్చేవి నాకు చెప్పండి సార్ ఏదైతే జ జెన్యూన్ ఏ ప్రాబ్లమ్ భయపడకండి అన్నది
ఆ
అ మరి భయపడేట ఎందుకు ఆధార్ కార్డు పంపిమన్న ఆధార్ పంపించిన ఓటీపీ అడిగింది ఏమున్నా బొచ్చు అంధుల పది రూపాయి కూడా లేవు అ పైసలు తీసుకుంటే అట్లా డేర్గా పంపించు
ఆహా అట్ల అయితే పర్లేదు కదా మనం కూడా దేరుగా పెట్ట
ఆ ఆది వెరిఫికేషన్ కే నే అంట జస్ట్ వెరిఫికేషన్ బ్యాంకు అకౌంట్ అవి ఇవి అడిగితే ఏ పీఎఫ్ లేకుండా వీక్లీ వీక్లీ పేమెంట్ ఇస్తున డైలీ పేమెంట్ డైలీ వెయచ్చిన సల్రా
చాలు చాల అండి బాగానే ఉంటది డైలీ వేయొచ్చినా పర్లేదు డైలీ సిక్స్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇచ్చినా కూడా పర్లేదు
ఎయిట్ హండెడ్ టార్గెట్కోవి ఇరవ ఎనిమిదిళ్ జతంలోక అయింది
అవును ఎయిట్ హండ్రెడు మంత్లీ మంత్లీ పేమెంట్ లెక్కుంటది అది
రే ఒకసారి తీసుకుందామాంటే తీసుకోవచ్చు కానీ ఎందుకు డౌట్ మళ్ళా వారం వారం తీసుకున్న చాలు ఆ వారం వారం ఉన్నా కూడా సరిపో సరిపోద్ది ఇంక ఉన్నాయి దొరకవంట జాబు జాయిన్ ఐదాం వారం చూసి
చాలా ఉన్నాయి అట్లా అవి చూసి మనం ఏదైనా కాబట్టి పార్ట్ టైమ్ అయినా ఫుల్ టైం ఫుల్ టైమ్ ఐనా చేసినా పర్లేదు
ఎట్లున్నాయి అమెజాన్లా టెలికాలింగ్ అవి ఉన్నాయ అవి కన్సల్టెన్సీకీ పోతే
కన్సల్టెన్సీ
అక్కడ రికులింగ్ అదే థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ దాకావస్తాయ్ టేలి కాలింగ్ కూడా యాభై వేల అరవై వేల జీతం ఉన్నాయి రా మ్యా పింగ్ గూగుల్ మ్యాపింగ్స్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి యాభై వేల అరవై వేల సైగానీ అది మనం పోయి చెపి చుకోవాలి అ క్కడ హైదరాబాద్ లో ఉండి కన్సల్టెన్సీ దొరకబట్టుకొని తిరుగితే అయితాదది ఒక మంత్ శాలరీ తీసుకుంటారు వాళ్ళు ఒక మంత్ శాలరీ తీసుకుంటారు వాళ్ళు కానీ అమెజాన్ ఫ్లిప్ కార్ట్ లా సేగట్లా పెద్దయి ఏం మెడిసిలోస్తాయ్ అలా కూడా ఏం ఒంటరి నా జీవితం ఇరవై ఐదు ఇరవై
ఇరవై ఇరవైఐదు నన్ ఐటియే కదా
ఆ నాన్ఐటీ
హ్మ్
ఐటి మస్తు ఉంటది ఐటీ అంటే నేను చెప్ తున్నా కదరా యస్ఏపిఏ ప్రజెంట్ ఒకడు ఉన్న ఒకడే ఒకటి ఏడబ్ల్యూఎస్ అని ఒకటి ఏడబ్ల్యూఎస్ కాదురా థర్మోడైనమిక్స్ అని అప్పుడు ఫోన్ చేసిండు యవన్ టేక్ కంటా స చాలా ఈజీగా ఉంటది త కిటింగ్స్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ మేమే పెట్టితాంఅని అంటాడు సాఫ్ట్వేర్ ఏనంట ఎయిట్ ఆ ఎయిట్ ల్యాక్స్ ను ఎయి లాక్స్ నుంచి టువల్ లాక్స్ ఇప్పిస్తా ఎందుకంటే హ్యూజ్ డిమాండ్ ఉంది కొన్ని ఆ ఒక హ్యూజ్ డిమాండ్ ఉన్నది ఇరవై రోజు చాలు ఈ ట్రైనింగ్ సర్వే కావడానికి పెద్ది ఉండండ్ల అని చెప్తారు ఎయిట్ నుంచి ట్వెల్వ్ ల్యాక్స్ సెంట ఆ ఎయిట్ లాక్స్ నుంచి ట్వెల్వ్ ల్యాక్స్
ఎయిట్ లాక్స్ నుంచి టువల్ ల్యాక్స్ ఆ ఓకే అది ఎక్కడ మన హైదరాబాద్ పోయి కలవాలి కావచ్చు కన్సల్టెన్సీ
లేదు ఆన్లైన్ లో ఉన్నాడు ఇంట్లోనే ఉన్నాడు బెంగళూరు బేస్ బ్యాంగళూరు బా జాబులు దొరుకుతాయి రా
ఉమ్ అవునవును ఫుల్లు అబ్బో బెంగళూరు అంటే ఇక మొత్తం అది ఆ మొత్తం అది జాబు టెక్న
జాబోయే
ఉమ్ అయి
ఇవి సరిపోవు ఎంజాయ్మెంట్ కే పోవాలి మనం ఆరోగ్యంగా ఉన్నంత ఇంతసేపు ఎంజాయ్ చేయొచ్చు రా ఆరోగ్యం దెబ్బందింటి అంటే మళ్ళ ఇంటికి రావాల్సింది ఎవడైనా కానీ
హా అంతే మరి ఇ ఆ మన బాడీ సహకరించే వరకే
ఉమ్ ఇప్పుడు నాకు ఎట్లుండ ఏ చల్ హైదరాబాద్ రోజుపెట్టే అనుకున్నానా చక్కగా నోరు మూసుకొని వచ్చిన్ల లేదా కాళ్ళు గీళ్ళు మొత్తం మరి అట్లా సరే అయిపోయింది నేను మళ్ళీ ఒకసారి కాల్ చేస్తా
ఆ సరే అండి ఓకే ఓకేరా రైట్